హలో
హలో
అరేయ్ మీకు రిజల్ట్ వచ్చినాయార,
రాలేగా
మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లకి వచ్చినాయంట రిజల్ట్,
ఏమో మరి ఇంకా రాలే నాకు
అయితే వచ్చినయట వాళ్ళకి, అంటే విళ్ళది ప్రైవేట్, కాలేజీ మీది
నాది గవర్నమెంట్ అటానమస్
అవునా మీ సార్లోనే ఒకసారి కనుక్కో ఎప్పుడు వస్తాయి, రిజల్ట్ మరి వాళ్ళకి సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయితునాయంట,
నాకు ఇంకేడా ఇంటర్నల్సే కాలే ఫస్ట్ అసైన్మెంట్ అని నిన్న నే తెలుగు సార్ పంపిండు,
అవునా
ఆ
నీ స్కాలర్షిప్ రిజెక్ట్, ఇప్పుడు మీ స్కాలర్షిప్ రిజెక్ట్ అయినన్నావు కదా,
చేపిచ్చిన మూడు రోజులు తిరిగిన చేపిచ్చిన,
ఆక్టివేట్ అయిందా,
ఆ
అప్పుడు మనం చేపిచ్చిన అక్కదగ్గరికి వెళ్ళి నావా వేరేటమే దగ్గరికి వెళ్ళినావా,
నేను వేరేటోళ్ళకాడికి పోయి చేపిచ్చిన అయ్యింది.
అవునా ఎట్లా చేపించినా ప్రాసెస్ ప్రాసెస్ ఎట్లా చేపించినావ్,
నేనా బ్యాంక్ అకౌంట్ లింక్ తీసుకోలే,
అంటే అంటే దానికి ప్రాసెస్ వేరే బ్యాంక్ అకౌ
గ్రామీణ గ్రామీణ బ్యాంక్ తీసుకోలే తీసుకోపోతే ఎస్ బి, ఎస్ బి ఐ మళ్ళా ఓపెన్ చేపిచ్చి, మళ్ళా మీసేవ కి వచ్చి చేపిచ్చిన,
అవునా అమ్మ ఫ్రెం మా ఫ్రెండ్ వాల్ల చెల్లేది కూడా మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెది కూడా రిజెక్ట్ అయిందంట
ఆ
తను అడిగింది అడుగుతే నేను కనుక్కొని చెప్తా మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లె చెప్పించింది అని చెప్పినా
ఉహు
అయితే అన్నది మరి మీ పక్కన అమ్మాయి కూడా చేపించింది అన్నవుగా ఆమెనే అడుగరాదు మీ సైడ్ అట్ స్క్ వేరే సైడ్ గల్లి అమ్మాయి చేపించింది అన్నవుగా అంటే ఆమె నెంబర్ లేదు అని చెప్పినా ఇప్పుడు దోలాడితే ని నెంబర్ దొరికింది
ఉహ్
ఆ అయితే ఆమెకు చెప్దామని నీకు ఫోన్ చేసిన
అవునా పోలే
అ ఎందుకు పోట్లే రోజు కాలేజ్ కి
పోట్లేను అసైన్మెంట్ ఉంది రాపియాలే తెలుగు అసెట్మెంట్ ఉంది
నువ్ రాస్తలేవా వేరే టోల్తోని రాప్ స్తవా
మాక్క రాత్తది
ఎందుకు నువ్వు రాయవ మీ సార్లు ఏమనరా
ఏమనరు
అవునా ఎన్ని అసైన్మెంట్లు ఉన్నాయి హలో హలో ఎన్ని అసైన్మెంట్స్ ఉన్నాయిరా హలో రాపిచ్చినావరా మరి అసైన్మెంట్లు హలో హలో ఎన్ అసైన్ మాట్లాడట్లేవెందిరా ఎన్ అసైన్ ట్స్ రాపిచినవ్
ఇంకా ఫస్టీయి రాపించిన ఫస్ట్ సెమ్ముయి ఇప్పుడు రాపియాలె
అవునా
మళ్ళ పెట్టిండే నిన్న సార్ తెలుగు అసైన్మెంట్
అంటే డేట్ ఎప్పుటి వరకు ఇయ్యాలన్నాడు సార్ మరి డేట్ ఏమన్న వెట్ అంతేనా మీ కాలేజీ
ఆ రాపియాలే రాశి ఆడ పెడితే అయిపోతది
అవునులే రాశి ఆడ వేటేసి సార్ వాళ్ళు ఎప్పుడు సబ్మిట్ చేసే అప్పుడు సబ్మిట్ చేయొచ్చు
ఆ మళ్ళ అందరు ఒక్కసారి పెట్టితే ఒక్కసారే రాయాలంటే ఇబ్బంది అయిద్దీ
అవును మల్ల అన్నీ ఒకటిసారి రాయాలన్నా మి సిస్టర్ రాయాలన్నా ఇబ్బంది అయితది
మా అమ్మని ఇయల ఫోర్ షీట్లు తేమంటా
తెస్తే రాస్తావా
ఆ రేపు రాస్తా
కాదు మీ పక్కనమ్మాయి ఇది దగ్గర ఉన్నాయి అన్నావుగా నాతోటి
ఏంటి
ఏ ఫోర్ సీట్స్ అప్పుడు ఒక అమ్మాయి ఇస్తా అక్క నీకు అని అన్నదిగా నాతోటి నేను రాసుకుంటాను అంటే మా ఇంటికి ఒకసారి వస్తే ఆ అమ్మాయి నా దగ్గర చాలా ఉన్నాయి అక్క నీకు ఇస్తా అని అన్నది కావళ మా అమయ్య తెచున్నాయని అన్నదిగా
అడుగుతారేహో
మీ అక్క కూతురు
అవి ఇప్పుడు ఇతుదోయ్యదు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళ మావళ్ళ ఇట్లు ఉన్నారు
అంటే ఒక చెట్టు కిందకి వచ్చినప్పుడు అడిగి చూరు రాదు
అడుగుతా ఆవుసారి ఇస్తా అంటాది ఒక సరి ఈయదు ఆ ఆమనెంది అడిగేది పది వే పది రూపాయలు పెడితే పది వతాయి
అవునులే మళ తర్వాత ఇబ్బంది అవుతుది నగ ఇచ్చిన నా అంటారు
ఓకా అంటది ఇచ్చింది నీకు ఇచ్చినాక నీకు ఇచ్చినా
అవునా ఊగా అట్లా అంటది ఆ అమ్మాయిని చూస్తున్నట్లా అనిపించదుగా
అంటది ఇత్తా అంటది మళ్ళీ లాస్ట్ కి వతి లెవ్వు నువ ఒక్క ఎడ పెట్టిన చూడాలి అని అంటది వాళ్ళు ఇప్పుడు మళ్ళీ దేవుని పెట్టుకుంటారు
అమే చదువుకోవట్లేదా
పోతా పోతా అంటాని పోట్లేదు
అప్పుడు నాకు ఒకసారి కలిసింది మొన్న బస్సులా
ఆహ
అయితే పోతుంది మా బుబ్బది అయితే కాలేజీ పోట్లేవారుంటే ట్రైనింగ్ నడుస్తుంది అక్క అని అన్నది నాదుడి ట్రైనింగ్ కు పోతానా అన్నది ట్రైనింగ్ కు పోతుందా మీ రోజు
పోట్లే పోట్లే
మన అతట అబద్ధమంది చెప్పింది ట్రైనింగ్ కు పోతాను హాస్పిటల్ అని చెప్పింది
ఫస్ట్ స్టార్టింగ్ల రెండు మూడు నెల్ల కింద ఒక రెండు రోజులేమ పోయింది ఇగ పోవట్లే ఇంట్రెస్ట్ లేదంట
మళ్ళీ ట్రైనింగ్కపోతే సర్టిఫికెట్ ఎట్లు ఇస్తారామెకి
అది మెయిన్ ట్రైనింగ్ కాదట గవర్నమెంట్ హాస్పిటల్ చేసినప్పుడు పోతాడట
నా అతడు మొన్న గవర్నమెంట్ హాస్పిటల్నే స్టార్ట్ అయింది అక్క అని చెప్పింది
ఏమో మరీ
అవునా
హహ
నాతోట అయితే అట్లనే చెప్పింది నేను పోతున్నా అని చెప్పింది
ఏమో మరి ఇగ ఆమె ఇష్టం మనం ఎంత చేపిన వింటారా
కుంటుంది కదా
అనుకున్నరికి క్యాన్సల్ అయింది
అవునా
మ్మ్
ఇప్పుడు మళ్ళా వేరే అబ్బాయిని చూస్తున్నారా ఇక
ఆ చేసుకోను అంటుండు
వేరే టోళని చేసుకోనంటాందా ఇప్పుడు చూసిన అబ్బాయిని చేసుకోనంటాందా
వేరేటోళ్ళని
ఆయననే చేసుకుంటదంటనా
ఆహ
మరి ఎట్లా వాళ్ళు అమ్మ వాళ్ళు మాట్లాడతారు అటనా
ఆ మరే గొడవలయితాన్నాయ్
ఆమో పెద్ద కథ ఉంది కదా
ఆహ
అట్లా నిజ మరి క్యాన్సల్ కావద్దు పాపం
మ్మ్
ఎవరిది తప్పుందో మరి ఇలా
ఏమో మరిగా
హ
వాళకేర్క
అహ
వాళ్ళు ఇష్టం మనం ఏం చెప్పినా మనం ఆలకి చెప్తే ఇంటరా
అవునులే ఆరే మీ డాడీ అంట పొలం సైడ్ పోయి చిన్నార మామడుుతామే
పోలేె
పోలేదా అదే నీళ్ళు పెట్టిరా అని అడుగుతాంది ఫోన్ ఫోన్ చేసి ఒకసారి అడుగాని చెప్పిపోయింది కాసేపు
పోలే
పోలేదా హ్మ్మ్ ఏ ఉ మరి మా పాలలో నీళ్ళ ఉన్నాయి లేవో చూద్దామని ఫోన్ చేసి ఫోన్ చేసి ఒకసారి అడుగు ఆ కనుక్కో మరి వాళ్ళు పోతే పెడతారు కదా అని అన్నది ఎట్లు ఉంది ఆ ట్రా పొలం ఆగా మొన్న పోయిందట కదా
అయ్యో మరి రోగం వచ్చింది అన్నారు
అవునమ్మా దానికి కూడా అట్లాడే ఉందని అన్నది మా అమ్మ
ఆహా
మ్మ్ అందరికి అన్ని పొలాలకి రోగాలే వచ్చు పేరుకే యాసంగ చేస్తారు గాని మొత్తం రోగాలు వచ్చినాయి పొలాలకి మూడు సార్లు నాలుగు సార్ల మందు కొట్టి మేముయితే
అవునా
హ్మ్ మీరు కొట్టిలా
మేము కూడా కొట్టినమ్
అవునా అసలు మొత్తం మంచిగాలేదంట మా ఇంటి దగ్గర ఇంటి ఉనోళ్లు అయితే ఏమంటారు కింద భూమిలో స్టార్ట్ ఎర్ల కాంచే ఉషోతాంది అంట
ఆ
కింద గంట కట్టలేదు అంటా కింద ఏదో పురుగు తింటాంది అన్ ఏదో పురుగు తింటాంది అన్ ట పురుగు చావలే అం మొన్న కూడా మందు కొట్టిరు పాపం వల్ల పొలం అంత ఆగమగం అయితంది ఇల్నే ఆ తాతయ్య కి స్టంట్ ఎష్ హిరూ హెల్త్ బాలేదు
హ్మ్ హు
వాళ్ళ మనవడు పోయి చూసుకొని వస్తార్ లేద ని ఎంతైనా వీళ్ళు చూసినట్టుంటదా
అంతేగా
మనది మనం చేసినట్టు ఉంటది ఏదైనా
పొలాలు అసలు బాలే ఈ సారి
అసలు యాసంగి ఇయకుంన్నాయి ఇప్పుడు ఇది
ఆ
ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ యాసంగి ఇచ్చినట్టే ఉంది నీళ్ళు వదిలినట్టే ఉండే పొలాలు ఆగమాగం ఉండే ఇప్పుడు ఆ పొలాలు ఉన్న బలం కూడా పోద్ది ఆయాసంగి చేస్తే వానాకాలం కూడా పండదు వానక ఫస్ట్ వానకాల కొట్టుపోయి ఇప్పుడు యా చైలు కూడా మంచిగా లేకపోతే ఈ వానకాలం ఆసలు బల ఉండక ఆ సరిగానే కాదు పోలం
ఆ
ఏమో మేము అమ్ముదాం చూతానం పొలం ఇగా మా రోచికాకు లేతాంది
ఏమో మరి ఇగా తెల్వదు చూడాలి
మీ డాడీ కి చెప్పు వాళ్ళు అట అమ్ముతార అట అక్కవాల అని చెప్ ఓ ఎవరు నువ్వు ఇంగోకా కొంటను అన్నాడట మీ డాడీ ఒక మాట ఒక వేలా కొంటను అంటే కొనమని చెప్పు రా అమ్ముతాం మేము ఏమకి ఇబ్బంది అయితాంది పైసలు లేవు
ఆ
ఆ చెప్పు ఎందంటే మాకు పైసలు లేవు కొంచెం అప్పుయైంది ఇల్లు కడుతున్నాం పైసల్ కి ఆ ఇబ్బంది అయితందీ చెప్పు చెప్పి నాక నాకు ఫోన్ చేయి మళి
చెప్తా
ఆ సరేరా కనుక్కొని చెప్
ఆ ఆహా స